హయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
మ్ బాగున్నా మేడం భో బోన్ చేసరా మేడం
ఆ చేసానండి
చేసి పడుకున్నారా ఇంకా
ఏ లేదండి
ఆ ఇంకా పడుకోలేదా అవును వచ్చార ఎవరో మీ వాళ్ళు వస్తామన్నారు పడుకోవడానికి తోడు
ఆ ఏ వస్తారు వస్తారు ఇందాకనే ముచ్చట పెెట్టిపోయింది వస్తారు
అవునవును మీకు ఇంగ వాళ్ళు వస్తూ ఉంటారేమో కదా కొంచెం టైం పాస్ కి మేడం
అవును ఏ అయినా ఏం లేదు మాకు ఏం భయం లేదు
ఆహా
ని ఒక్కదనైనా ఉండగలుగుత పదిపదకొండింటి వరకైనా
ఓకే అయినా ఒక్కరికైనా నిద్ర రాదుగ ఎవరొకరు కొంచెం పక్కనే ఉండి అది మాట్లాడుతూ ఉంటే కొంచెం నిద్ర వస్తది ఇంట్లో ఒక్కరం ఉన్నామంటే అదొక ఫీలింగ్ అనమాట ఆ అంటే మీ తమ్ముళ్ళు అారా మేడం ఇక్కడ
ఏన్ ఏందండి
మీ అమ్మ వాళ్ళు అన్నారు కదా మీ తమ్ముడు అన్నయ్య వాళ్ళు ఉన్
ఆ అన్నయ్య వదిన వాళ్ళునారు అమ్మ నాన్న చనిపోఇండ్రు
ఆహా అమ్మ నాన్న చంపోియినార ఓకే మీ వద్దిన వచ్చి పడుకుంటాద
వదినె పిల్లలున్నారు ఇంటర్ చేసే అమ్మాయిలు ఇద్దరు వాళ్ళు వస్తారు ఎవరో ఒక్కరు
అవునులేండి ఎవరో ఒకరు ఉంటే మనిషి కొంచం అదొక ఫీలింగ్ ఉంటది
అవును అది వేరే ఎట్లైనా
అంతే ఎవరన్నా ఉండే కొంచెం మాట్లాడుతె అద పాటు నిద్రోస్తది ఎవరు లే మనుకో ఒంటరిగా ఉంటే అస్సలు నిద్దర్రదు నాకైతే ఎవరికైనా అంతే ఇంకా అలవాటై పోయింటది కాబట్ ట్టి
అవును మీ దగ్గర అన్ని పండుగలు చేసుకుంటార అండి మీరు మరి
ఆ చేస్తాం అన్ని చేస్తారు మ్
త్తరు మీ ఉర్లో
మేమైతే మాకు మేన్ ఇంట్ ట్లో పెద్దలకి చేసేదైతే సంక్రాంతి ఎక్కువ
అవునా మా దగ్గర దసరా బాగా జరుపుకుంటాం మేము
ఆ అంటే దసరా కూడా చేస్తారు కాాని ఇంట్లో మెయిన్ గా పె బట్టలు పెట్టుకొని చేసుకో ముఖ్యమైన పండుగ ఇంట్లో చేసుకునేదెంటంటే సంక్రాంతి, మాకు సంక్రాంతికి పెద్దలకి, బా బట్టలు పెట్టు. కొడము, ఇవన్నీ చేసేదంటే సంక్రాంతి. ఇక్కడ, మేము ఉండే సైడ్ నంద్యల్లో అంటే దసరాకి బట్టలు పెట్టుకుంటారు. కొందరు
అవునా, మా దగ్గర అయితే. దసరా, దీపావళి మా దగ్గర బాగా, పెద్ద పండుగలు అంటే మళ్ళీ, దసరా స్ట నవరాత్రులు, స్టార్ట్ అయితే గదా అమ్మవారు పెడతాము. నవరాత్రులలో రోజు ఒక్క అమ్మవారికి అవతారం. రోజుఒక్క అవతారం నైన్ డేస్
చేస్త అ ఇప్పుడు అంటే పల్లెటూరు గదా, కొంచెం తక్కువ గో నంద్యలో బాగా చేస్తారు. రోజు ఒక గుడి ఉంటది. అమ్మవారు రోజు ప్ర చేేశార్, ఇక్కడ జగజ్జనని గుడి ఉంది. నంధ్యానం ల ఫేమస్ అనమాట.
ఉమ్ భవానీ మాల వేసుకుంటరు. అమ్మవారిది ఒక్క పూట తింటరు. చాలా మంది చెప్పులు వేయ్యరు.
అవును, ఆడ వాళ్ళలు గూడా ఇ
ఆ చాలా మంది వేసుకుంటారు. మళ్ళీ తొమ్మిది రోజులు బతుకమ్మ హడా వుడి మాదగ్గ
అవును జూదాస్ అంటే బతుకమ్మ ఉంటుంది. కాబట్టి కొంచెం అది హడావిడి ఉంటుంది. ఇక్కడ, కూడా అమ్మవారు బాగానే చేస్తారు. తొమ్మిది రోజులు, టౌన్ లో కొంచెం గుళ్లు బాగుంటాయి. కాబట్టి చేస్తారు. పల్లెటూరులో పనుల్లో పోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువ
అవునా మా పక్కనే పెడతరు. అమ్మవారు వినాయకుడు పెడతరు. నైన్ డేస్
ఉ
కా నైన్ డేస్ అమ్మవారి ని పెడతారు ఆ సౌండ్ మళ్ళీ నైట్ హారతులన్ అయినాక పిల్లలకి ఆడు పియడము, తర్వాత దసరాకి బిడ్డ
ఆ మీకు కొంచెం, తెలంగాణ సాంప్రదాయం గాబట్టి అంటే దసరా కొంచెం ఎక్కువ ఉంటది మాకు ఇక్కడ ఏమంటే ఆషాఢ మాసం, శ్రావణ మాసం బాగా చేస్తారు.
ఆ బోనాలు
ఆహా బోనాల్ ఆ బోనాల్ అంటారు. మీరు ఇక్కడ, అమ్మవారికి సారే తిస్తకోనితారు.
అదే అదే బోనాల సారే జనా జు జు జూలైలో
ఎత్కోపొరు సారే ఉంటద అన్మాట ఇక్కడ
అవునా, ఏ
ఆషాడమాసం, జగ జగజ్జనని అమ్మవారికి తీసుకోతారు.
ఆహా
శ్రావణ మాసం కూడా బానే చేస్తారు. ఇక్కడ
మరి శ్రావణ మాసం, ఒక్క పొద్దులు ఉంటారా. అండి
ఉండే వాళ్ళు ఉంటరు. చేసుకుంటరు. బాగా శ్రావణ మాసం శుక్రవారం. అరే వరలక్ష్మి వ్రతం ఉంటది. కదా! ఆ వరలక్ష్మి వ్రతం కొంచెం బాగా చేస్తారు.
మ్
ఉహు ఇంగా ఆషాఢ మాసం అండి, జగజనని గుడి టెంపుల్, ఇక్కడ ఫేమస్ అనమాట
హు
అది బాగా చేస్తారు. ఉమ్ బాగుంటది అసలు ఆషాఢ మాసం అంతా అమ్మ వారికి ఆ ఇవన్నీ సారాలాగా తీసుకోయి, ఐటెమ్స్ ఒక తొమ్మిది రకాల అట్లా తీసుకో. పోయి ఒడి బియ్యం వేయ్యడం. ఇట్లా కొందరు చేస్తరు. ఆ చేస్తారు ఒడిబియ్యం, పోసే వాళ్ళు పోసి చేసుకుంటారు.
అవునా
ఉ అంటే కొందరు ఇంట్రెస్ట్ అనమాట.
ఉ దసరాకి, మేము పిండి వంటలు గూడా ఇట్లా గారేలు. రకరకాలు చేస్తాము అవి ఇవి చేస్తాము అందరు వస్తారు. పిల్లలు వస్తారు. సెలవులు ఉంటయి అప్పుడు చాలా హడవుడిఎస్త. తర్మనగ్గర దమ్ దాస్ ఇలా అందరికి బట్టలు కొనడము ఉంటాయి అంటే ప్రత్యేకంగా మాకు పదిహేను రోజుల అంటే ఏమి ఉండవు కానీ కాకపోతే ఒక త్రీ డేస్ అయితే ఉంటాయి మ్మ్ ఇక అప్ ఆ రోజు రోజుల్లో మేము సరింగా అసలు స్కూల్కే వెళ్ళాం ఆ అంటే పొద్దున ఒక టెన్ కి అట్ల వెళ్ళి ఒక వన్ అవర్ ఉండి వస్తాం అంతే
అవును అంటే మీకు కొంచెం దసరా అంటే కొంచెం బాగా ఫేమస్ కదా మీకు అక్కడ
అవును
అందుకు కొంచెం ఎట్లయినా ఆ టెన్ డేస్ కొంచెం బాగా సెలబ్రేట్ చేసుకుంటారు
అవును దీపావళి కూడా అంతే దీపావళి మూడు రోజులు నోములు లక్ష్మి పూజలో
ఆ కొందరికి నోములు ఉంటాయి కదా దీపావళికి ఆ మీ సైడ్ ఎక్కువ ఉంటాయేమో ఆ అంటే మా సైడు కొందరికే నోములు ఉంటాయి అన్నమాట ఫస్ట్ నుంచి ఉండే వాళ్ళకే ఉం వాళ్ళే చేసుకుంటారు మిగతా వాళ్ళేమి మామూలుగా చేసుకుంటారు నోములు అంటే అది ఫస్ట్ నుంచి పెద్దవాళ్ళ తరం నుంచి ఒస్తది కదా
అవును అప్పుడు నోముల అంటే ఇగ ఉమ్మడి కుటుంబం లాగా ఇగ
ఆ అదే అదే అందరు కలిసి నోములు చేసు కొంచెం వెరైటీగా ఉంటాది కొంచెం ఆ ఆ అవును అవును అదేదే అవేవో తాడు లాగా కట్టుకుంటారు కదా నాము చేస్
కేదారి తాడుదండ కట్టుకుంటారు
అవునవును మా పక్కన చేసుకుంటుంటారు అది కొందరికి ఫస్ట్ టు నేంచు ఉండే వాళ్ళే జేసుకుంటారు మిగతా వాళ్ళు చాలా వరకు తక్కువ
మా దగ్గర చాలా బాగా మా దగ్గర మస్తు లక్ష్మీ పూజలు కూడా మళ్ళీ ప్రతి ఇంటింటికి ఉంటాది నోము మా దాం
మాకి ఇక్కడ సెట్టిస్ కి ఎక్కువ ఉంటాయి మేడం అవన్నీ మామూలు గా డేస్ చాలా వరకు తక్కువ
అవునా
శెట్టికారులు కొంచెం అవి బాగా చేసుకుంటారు నోములు అవని కొందరికి మాత్రమే రిలేటెడ్ గా ఉంటాయి అవి కొందరు నొములు మా సైడ్ చేస్తారు మాకి కార్తీక మాసంలో చేస్తారు ఇక్కడ నోములు కదా
ఆ ఏంటి
నోములు
ఆ దీపావళికి
దీపావళి రోజు చేయరు ఇక్కడ కార్తీక మాసం వచ్చినాక నాలుగు వారల్లో ఒకసా
అది ఎప్పుడంటే అండి దీపావళికి చెయ్ పడిపోతుంటే అప్పుడు దాన్ని యధావిధిగా కార్తీకంలో చేస్తారు మా దగ్గర
వారాలు వస్తాయి కదా కార్తీక మాసంలో
మ్మ్
నాలుగు వారాలలో ఏదో ఒక రోజు చేస్తారనమాట ఇక్కడొళ్ళు
ఆహా
ఆ బా బా సెలబ్రేట్ చేసుకుంటారు ఏమ అంటే ఇంకా ఇదిగో ఇక్కడికి ఆ ఎక్కడికన్నా వెళ్ళడం కార్తీక సోమవారం లు ఇవి కొంచెం బాగా జరుగుతాయి ఎక్కువ దగు తున్నారు కొంచెం కాఫ్ ఉన్నట్టుంది
అవునండి ఫీవరచుట్ల అట్లా జా ఫివర్ అట్ చుట్ల తగ్గొచ్చింది.
అవునా అయ్య ఇంక వాతావరణం చేంజ్ అయ్యోకొద్ది జలుబులు దగ్గులు అన్ని ఇంకా మెయిన్ గా తన్నారా మళ్ళ అయితే తగ్గిందా కొంచెం ఏదో గ్యా
ఆ ఆ తగ్గిందండి
ఆ బాగుందనమాట ఇప్పుడు మీ కొడుకు దూరం ఉన్నార అన్నారు వస్తూ ఉంటారా మళ్ళా హాలిడేస్ అప్పుడు
అదే వస్తుంటారు వన్ మంత్ కొ ఫిఫ్టీన్ డేస్ కొ రోజు వీడియో కాల్ చేస్తాడు అమ్మా భయ పడకు నేను ఉన్నా కదా అది ఇది అని అంటే చిన్నవాడే అండి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఏ బాబుకి ఇంకా కాలే ఇంకా మ్యారేజ్ పాపకే
ఉహు మీ అబ్బాయికి కాలేదా
లేదు ట్వంటీ ఫోర్ ఇయర్స్ పాప
ఆహ మీరు ఇలాక కోడలు అంటే నేను మీ అబ్బాయి ఏమో అనుకు ున్నా ఓకేఓకే మ కుతర కోడాలనింటే నేను అందుకు మీ అబ్బాయికి మ్యారేజ్ అయిందేమో అనుకున్నాను
ఫోర్ ఇయర్స్కేమ్ మ్యారేజ్ అండి
ఆహా ఏం చేస్తుంటారు మేడం సాఫ్ట్వేరా ఉ ఇంకా జాబ్ వచ్చింది కదా హ్యాపీగా పెళ్లిస్
చేసేస్తాం నీ ఇప్పుడు సాఫ్ట్వేర్ అంతా పడిపోయింది కాండి ఇ శాలరీ తక్కువ ఉంది ట్వంటీ ఫైవ్ ఉంది
అదే అదే అదే
హైదరాబాద్ లో బతకాలన్నా కష్టమే వాళ్ళు చదువుకున్నది గీత యని సిటీ లో మంచి పెద్ద చదువు చదిపించినా గాని వాడ అదృష్టానికి సాఫ్ట్వేరు టూ ఇయర్స్ అయింది
అవును ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిపోయింది జాబ్స్ కష్టంగా ఉన్నాయి బయట వచ్చే ప్రెషర్స్ కి తక్కువ చాల
ఇప్పుడు అమెరికాలో ఉన్న లాంటి వాళ్ళకి బయటకి వెళ్ళకూడదు
ఆ సరేలేండి పాడం పడుకోండి పాపం హెల్త్ బాగాలేదు కదా ఓకే బాయ్
బాయ్ అండి ఓకే